ఆశ.
ఇప్పుడ్ ఇన్పిస్తుందా?
ఆ వినిపిస్తుంది
ఓకే
ఏం చేస్తున్నావ్ షా
ఏం చేయలా నువు
ఉమ్ ఎమ్లే ఉర్కానే పైకి వచ్చిన టెరస్ పైకి
ఆహా తిన్నావా
ఉమ్ తిన్న తిన్నా నువ్వు
నేను పెట్టమ్ ఇందాకే తినాలి అయితే
ఆ ఏం చేసిన్నారో
ఆ
ఏం చేసినారో వంట్టా
ఏంటీ
వంట ఏం చేసినారూ
మధ్యానం వంకాయ పులగోర తెచ్చుకున్నాం అదే ఉంది
ఆ ఉమ్
మీకేం పెట్టారు
మాకు అన్నం క్యాబేజీ రసము మజ్జిగ
అన్నం క్యాబేజీ రసము మజ్జిగా
ఉమ్
ఉమ్
ఇందు స్నాప్ పెటినదే
చూష్ అదే చూపించినారూ ఇందాక
ఆ స్టోరీ వెట్టింది చూసినావా వాట్సాప్ లో స్టేటస్
చూస చూపించింది మన్
అది ఎట్లుందంటే ఏదో లవర్స్ ఆహా లవర్స్ ఇద్దరు సాధించినట్టుందనమాట ఫైనాషిస్ హి యాక్సెప్టెడ్ అని చెప్పి ఏదో పెట్టింది
సుకూడా షాకింగ్ గా ఉంది అదే
అంటే ఏమన్నా లవ్ మే లవ్వు ఇంట్లో ఒప్పించుకున్నారా లేకపోతే
ఆ
నా ఏమన్నా లవ్ మ్యారేజ్ అంటావా అది
లేదు వ్యా
మళ్ళీ ఫైనల్లి శి యాక్సెప్టెడ్ అని చెప్పి ఎదో పెట్టి పెట్టింది స్టోరీ వాట్సాప్ లో అందుకే నే అట్లా అనుకున్నా అనమాట బా ఎందీబా కొత్త గుంది అనుకున్నా
ఉమ్
తెలుసది
అంతె
ఆ నీకు రాలేదా ఆశా నువ్వు అప్లై నువ్వు అప్లై చేయ్యాలంటవి కదా అది మంజుల అప్లై చేసింది
ఆ నేను చెయలే పెద్ద పెద్ద ప్రాసెస్
పెద్ద పెద్ద గంటె హి హి వద్దులే మనక అంత పెద్దు
ఉమ్
ఉమ్ డబ్బులు ఇస్తారంట కదా దానికి
ఏ ఇవ్వరు ఫ్రీ మనం ఫ్రీ ఇంటర్న్షిప్ అది డబ్బులు ఇవ్వరు అన్పెయిడ్ ఉమ్
ఏ టైమింగ్ చెప్పినారంట ఆ పాపకి
అట్లా ఎంలే ఎప్పుడైనా చేయొచ్చు వాళ్ళు టాస్క్ లు ఇస్తారంట
ఆ వద్దులే నాకు అంత టాస్క్లు చేసెంత సీన్ లేదు నాకు నాకు ఉండే లేజినెస్ కి మళ్ళీ అదొక్కడి ఆడ్ చేసుకుంటే ఇంకే ఎంలే ఆ ఏమి అప్లై చేయాలె మళ్ళీ ఇంకేమి నువ్వు
ఆ రోజ్ చూలె చూసింటే అప్లై చేసేదానీ
అది కాదు ఇది నార్మల్ ఉంటు జాబ్స్ కీ
ఊ
హు
జాబ్స్ క ఏ చార్ పెట్టినట్వే చేస్తా
సార్ బట్నా వ
అ
సారు బేట్ అంప్లైచేయలే ఆయనేందో తికి తికి బడతాడు నా కవి స నను అప్లై చేను మళ్ళీ అడుతాడు ఆయన పోయినప్పుడు నీ కోసం పెట్టినాా సుదర్శన్ చూడలేదు నువ్వు అంటాడండి
ఉహూ
ఇంకేం అలాని ఫీల్ అవుతేే అప్లై చేసినా సార్ అంటాను
ఆ
నేను మొన్న ఏద చెప్పినట్టుడు మీకు మేము ఆ పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీరు ఎందు మాట్లాడాల మ మీగతో ఆయన
ఏ మాట్లాాలే అదేలే ఏంటి దీంట్లో చూడ ఉడి మీదాంట్లో చేసుకోండి
ఆ కోర్సులు గురించి అ క్లాస్ ఎం చేప్పాలేదారోజు
ఆ
క్లాస్ ఏని చెప్పలేదా ఫామ్ కోజలింది
చెప్పలే ఆయన అప్పుడ ఏదో వర్క్ ఉండాయండి
హ
చెప్పలే
మనం ఇట్లా లేట్ చేసుకుంటుంటే ఆయన అదే మనం ఇట్లా డ్రెస్ చేసుకుంటుంటే లాస్ట్ చికెన్ ఇ స మీరుర న తెచ్చుకున్నన్నారుని సర్టు వీడికు వద్ద అంటాడు
అ
జూనియర్స్కి ఇవన్నీ చెప్పేసినడు వ్యక్తిల ఒకప్పుడు అనుకుంటాను
అవును
నేను ఆయనకు అడిగేటప్పటికి అప్పటిక వాళ్ళులా ఫస్ట్ క్లాస్ చేసుకున్నాను అని చెప్పినారు ఇది ఇంట్రడక్షన్ అని చెప్పేస్తార అ చెప్ప కి వాళ్ళకిదిగాక టైమింగ్స్ ఎక్కువ సార్తో కలిసిది కాబట్టి తొర తర అయిపోతుది
ఉ
అ ఏం కోర్సులు వస్తే నాకు కోర్సులు మిద ఇంట్రెస్ట్ పోయింది ఇంకా నాకు డైరెక్ట్ జాబ్ ల అప్లై చేే రాజస్ సన్నీంగ
ఉ
హ అది కాదు అది ఏమంటారు ప్లేస్మెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని పెట్టారు గ్రూప్ లో అంతకు ముందే ఇంకోటి వచ్చింద అనమాట హెట్రో వచ్చినాయి మనకు చెప్పలే అసలు
అసలు అదే ఓన్లీ గి ఫామ్స్క్
అదే హెట్రోగున్ బిఫంస్ వాళ్ళకే హెట్రో లో దగ ఇరవైఐదు మంది సెలెక్ట్ ఐనారు హలో
హెట్రోలోనా
ఆ ఇరవై ఐదు మంది సెలెక్ట్ అయినారు హెట్రోలో ట్రైైనే ఆఫీసర్ అంట పొజిషన్ పేరు.
ఏ ట్రైని ఆఫసర్ ఏమొబ్బ
రోలేం తెళ్ద
ఓకే ఓకే
హ్మ్
ఉహ్ హు హు
మనకె యాది లేకుండా జాబ్ బయటికి పడతాయమో, లాస్ట్ కి జాబ్ లేకుండా.
ఉహ్ హు అంటే నాకు ఏం అర్థంగాల ప్రజెంట్ ఏద్ జరుగుతుందో, పోతా ఉండాల అంతే
ఆహ్
ఉమ్ ఉహ్మ్ ఉహ్
విడోమ్ కొడతారంటే సిసిగాడు కొడతాడు, ఎందుకంటే వానీకిరా, అట్లీస్ట్ వానీక్ గైడెన్స్ ఉంది. ఇంగోటి సంయుక్త ఒకటి కోర్స్ తీసుకుంటంది. మానసగున్ తీసుకు, మానసకంగా జాబు నమ్మకం లేవు, ఎందుకంటే ఇగ. ఇంట్రెస్ట్ ఏళ్లిపోతదెమో, జాబ్లు మీద, ఆ హా జాబ్ చేసే ఇంట్రెస్టె ఆవ అంటే వాళ్ళు ఒప్పుకున్న కూనా, ఇంట్రెస్ట్ రాదు ఇంగా. ఒకసారి పెళ్ళయినాక ఇంగా, అన్ని వేరుంటాయిలే. ఇంగ అన్ని ఇంట్రెస్ట్లు రావ్ ఆ చేయాలయి, ఏం చేస్తావే ఎంతకేమి చెపినారూ మీకు?
ఆ
ఆ హా పిల అప్ ఆడంతే, ఇగ వాళ్ళ అబ్బాయి ఏం చేస్
ఏం తెలిదు. రేప్ తెలుసాయ్ అన్ని
ఆ కాదు ఎంత పిల్లుడినట్టున్నాడు లేనే ఇంట్ర్ పిల్లడున్నట్టుంది మ్మగుమది.
ఉహ్మ్ హు
హ్మ్ ఫస్ట్ ఫోటో చూస్తానే, అసలు దండాలు అనే చూలే అనమాట. ఫేసులు చూస్ స్నా. ఎంది వాళ్ల తమ్ముడితో ఫోటో పెట్నాట్టుందే. అని అనుకున్నా. మల్ తారత్ దండల్ చూస్న ఏందిబ్బా ఈ పిల్లోడితో దండలు వేసుకుని దిగిందేమో, లేసే పెళ్లి చేసుకుంది అనుకుంటి.
ఆ
తర్వాత మరి మీరు మాట్ అందుకేనేను సడన్గానే గ్రూప్ లోకి వచ్చింది. ఆ అందుకే అల్ సడన్గా నే గ్రూప్ గ్రూప్ చార్ట్ లో జాయిన్ అయింది. ఏం మాట్లాడతార్
ఆదే ఆ
ఉమ్ నువ్ రాలే గాదా, అప్పుడు గ్రూప్ చాట్లోకి వచ్చి ఏళ్లిపోయినావ్.
అ
కాదు! ! ! ! ! ! ! ! ! ! మనం కాల్ చేస్తే. ఇందక్ కట్ అయ్యింద్ త్రీ సెకండ్స్ కే అదిగున్
ఆ అవును వచ్చింది వస్తాను
ఆ అట్లా గాకుండా మంజులకయితే జస్ట్ చేస్నా, ఆ కాలు లిఫ్ట్ చేయలే అంటే. నార్ల్గా చేస అనమాట ఆ పప్ లిఫ్ట్ చేయ్ లేదొ అదిగునా కొంట్లకోచ్చేసింది.
ఇంకా అన్నీ అట్ట ఒత్తయి మాకైతే ఫార్టీ రూపీస్ వచ్చింది.
అప్పుడే ఎట్లోచ్చింది ఫార్టీ
ఆ
అంటే కాల్స్ చేసినందుకు ఫార్టీ వచ్చిందా. లేపోతే మొత్తానికే ఫార్టీ వచ్చిందా, అంత కలిపి. టాస్ టాస్క్లన్నీ కలిపి
ఉమ్
శశికి పర్లేదు. ఏడు వందలు ఏమో వచ్చింది. ఆరు వందలు యాబై ఎంతో వచ్చిందంట వనీకి.
ఉహ్ నాకు అది కూడా రాలే, వాడేం మాట్లాడ్ల నేనన్నా మాట్లాడుతన్నా.
ఆ ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా. మాది మేము చేసినాయ్ దానిక్ గుణ వస్తంటద్. నీకు ఇరవై రూపాలు వస్తుందంట ఒక కాళ్ళకి నేను మాట్లాడిన దానికి ఇప్పుడు అట్లా ఒక్కొక్క అందరితో చేపించుకో ఏనో ఏనో ఏనోనో వచ్చేస్తుంది నీకు
అట్ల ఏం రావట్ల
వస్తా వస్తాదంటా అడా నాకు చదివిత అంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ వెదిసేటప్పుడు చూసిన అనమాట నువ్వు కాల్ చేసిన తవాత ఆ ఒక్క పర్సన్ కి ఎరనై రూపాయలు వస్తుంది కాల్ కాని చెప్పి ఉంది నాకు వంద పాలు వస్తది ఊ
నాకు అసలు ఏం లాల
ఊ
ఊ
ఇంటికి పోలేదంట నువ్వు
పోలె
హ ఏం మచ్చా ఏం జేస్తోంది మంజుల
మంజుల వాళ్ళ అన్నతో మాట్లాడుతుంది
ఊ రేపటికేమో ప్రిపేర్ కావమని చెినా ఫామ్ కో దాని గురించి
ఏం చెప్పలే ఆయన అయితే
అ ఊ ఇంగేం మరి
ఇంగేముంది మామూలే మా దింట్ల రైసే అవలె తిందాం అనుకుంటే
అ
అ
మాది వాడులలో సావ గొడుతున్నారులే మమ్మల్ని ఈరోజు ఒకడు వచ్చాడు వాడుడురు వినేయ అంట
సే వినిపిస్తుందా
దూరం పెట్టినా ఫోను దూరం చిన్న వినిపిస్తుంది
టెన్త్ సర్టిఫికెట్ స అద అబ అపిస్తుందా
ఆ అనిపిస్తుంది ఎక్కడ పెట్టినా ఫను ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావా ఆ ఓకే ఓకే ఇయర్ఫోన్స్ పెట్టుకున్నావా వాడు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అంటా వినయ చెప్పి ఒకడు వచ్చారన్నమాట వచ్చేసి ఏంటి నువ్వు ప్రిస్క్రిప్షన్ అంటే ఏమి ఎవిడితే కొట్టేస్తుాన్నా అంట టాబ్లెట్లు అన్నాడు వచ్చి ఏవీ ఎందుకు కొడతాను నేను టెంప్లేట్స్ మాకు పీజీ చెప్పను టెంప్లేట్స్ యూస్ చేయ్యని చెప్పి ఇదివే కొడతాను
నువ్వు కొట్టి టాబ్లెట్సు అసలు దాలో లేవంట అవైలబుల్లో
పెన్ను
ఆ సార్